చెప్పరా
న్నావ్ గా కాఫీ ఎల్లున్నాం అని
ఉమ్ ఇంకా హసాం కెళ్ళ అక్కడ అక్కడ కూడా టాప్స్ అవి బానే ఉన్నాయి ఇ
ఉమ్ హు
డైలీ వేర్కె తీసుకున్నా కొన్నేమో ఫైవ్ హండ్రెడ్ వి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్న మా చెల్లెకి నాకు మళ్ళీ ఈ మంత్ మా చెల్లె బర్త్డే ఉంది ట్వంట్ ఫిఫ్త్ కి
ఈ మంతా
ఆ ఈ మంత్ ట్వంట్ ఫిఫ్త్ కి ఉంది తన బర్త్డే
ఉమ్ హు
ఇగ తన కోసం షాపింగ్ చేసి అన్ని తీసుకొని ఒక్కటి అంటే ఒక్క రోజులో కాట్లు ఒక్క రోజే వెళ్తే ఒక దొరుకుతున్నాయి ఇంకో రోజు వెళ్తే ఇంకోకటి
ఆ
మొత్తం ఒకేసారి వెళ్తే ఇవన్నీ దొరకట్లేవు ఇక్కడయితే మైబర్లో అయితే అంత ఎక్కువ ఇడ లేవు బ్యాంగిల్స్ కోసం ఇక్కడ చాలా వెతికినా అది ఇన్స్టాగ్రామ్ లో ఉంది చూడు కాశ్మీరి బ్యాంగిల్స్ చూసినావా
ఇప్పుడు అందరు అవే ఎస్తారు
దాని కోసం ఇక్కడ వెళ్తే లేవు లేవు అన్నారు ఇక్కడ షాప్స్లలో
ఇటు హైదరాబాద్ ల్లో బాగున్
ఆ ఆ
మరి ఇంకా చార్మినార్ కాడ మస్తున్నాయి
అవును
పోకపోయారా మంచిగా ఎటు చూసినా అవ్వే అట
అవును నేను అది ఏమంటారు ఫ్లిప్కార్డ్ ఆ మీషో అందులో కూడా చూసిన కానీ డెలివరీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూపిస్తుంది అది పం
ఇప్పుడు హెచ్ వైడి అయితే డబ్బులో స్తాయి గాని అటయితే రావు
అవును అందుకోసం మళ్ళీ అది పండగ అయిపోయిన తర్వాత ఎందుకు అది పండగకి వేసుకోవాలి అనేసి చూస్తా చూస్తే ఎమో అసలు అందులో ఎందులో చూసిన కూడా అంతే చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఐడీ స్ పెట్టి పెడుతున్నారు కదా అక్క వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని వాళ్ళు కూడా టైం పడుతది అంటున్నారు
ఆ అప్పుడు మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే పెట్టుకోవాలి ఉ
తను ఇగ అప్పుడు పెట్టుకోలే దొరుకుతా ఏమో ఇక్కడ అను కున్న
ఇంగో ఎప్పుడే అంత ఎక్కువ అమ్మట్ల వస్తుంది అవి ప్లస్ రేట్ ఎక్కువ కదా ఎవరు ఎక్కువ కోనరు
ఉ
మనం హైదరాబాద్ సైడ్ అయితే బాగా పోతాయి గాని ఇగ ఊర్లలా వాటికి అంతనా
అవును హా
ఈ ఇగ వాళ్ళు ఏం చేస్తరు తెచ్చి కూడా వేస్ట్ అయితే వాళ్ళు రేటు బన్ ఇయర్ అన్నట్టు వాళ్ళు తేరు కొంతమంది
ఊ వరంగల్లో కూడా ఉన్నాయంట అది మొత్తం వరంగల్ లె ఇ వోది మండి బజార్ లో ఇక్కడ ఉన్నాయంట కానీ అది కూడా ప్చ్ తక్ తక్కువ ఉన్నాయంట అయిపోయినయి అని చెప్పిళు నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి చూడమని చెప్తే అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పిన అవి దొరకలే వేరేగా తీసుకున్నయిగా
అదే నెక్స్ట్ టైం తీసుకున్నా
ఊ ఆ నెక్స్ట్ టైంకి అప్పుడు వేరే వస్తాయి
ఉ
ఇంకా చెప్పు
హల
హలో
ఆ
చెప్పు
ఏమున్నయ్ ఇక మా ఫెస్టివల్ అయిపోయింది ఇ మీది ఉంది మీరు ఎట్లా సెలబ్రేట్ చే తరో ఇగ మీరే చెప్పలె బిర్యానీ అన్ని చేస్తారా ఆ రోజుల లో
బిర్యానీ సేమ్యా ఆ కదుది కీరు
ఉ అవును
చేస్తం ఊ
ఎట్లా
అర్దం కాలె
స్వీట్స్ సొ
ఏంటిదే
వీట్లు చేయరానే
స్వీట్లు అ ఆ స్వీట్లు అవి ఇవి ఏం చేయమిగ ఇదే సేమ్య, కదుకు కీరు, బిర్యానీ.
గ డబల్ క మీటా లాంటివ ఏవో
ఏ డబల్క మీఠా చేయమ్ మేమైతే
ఊహు
అది నార్మల్ ఎప్పుడైనా ఏమనా ఉంటే చేసుకుంటం గాని ఫెస్టివల్స్ కయితే చేయం
కానీ హల్వా లాంటివి చేస్తారుగా
ఆ కొంతమంది చేస్తారు కానీ మా ఇంట్లో హల్వాలు తినర్ హల్వా తినరు అది డవల్కా మిఠా కూడా తినం కదు కీర్ ఉ అది తింటం
మీరు తినరని వచ్చే అతిథులకు కూడా తినిపియరా
అవి అంటే మా దాంట్ల అయితే ఎక్కువ అవి తినరు తిని తినుంటరు కదా ఎక్కువ తినరు ఇప్పుడు మొత్తం ఈ మంత్ మొత్తం అవే తింటరు మళ్ళీ అంటే ఏం పండగ రోజు కూడా అవే తింటరా అదే ఈ మంత్ మొ త్తం హలీము డబల్కా మిఠా ఇవే
హైదరాబాద్ సైడ్ అయితే ఏడజుడు హలీం హలీం హలీం అని పెట్టారు
మొత్తం హాలిమే
నేను తిన్నా తిన్నాక ఇక మళ్ళీ ఇ అంటే ఇక మొత్తం పప్పులు అది ఫ్లేవర్ ఉంది పప్పులతో చేస్తారు కదా
పప్పులు మటన్ చికెన్ది కూడా ఉంటది హ్మ్మ్
ఇంట్లో చేస్తారా మీరు
హమ్ ఇంట్లో కూడా చేస్తాం
తింటవ నువ్వు బాగా
హే నాకు అది తినబుద్ది కాదు
అట్లనే అనిపించింది ఇక తిన్న మా ఆయన తెచ్చిండు హండ్రెడ్ రూపీస్ ఆట బాక్సెకు హండ్రెడ్ ఆట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా ఉంట ఉంటాయి ఆట చిన్నదే తెచ్చిండు అదే అసలు నాకు పొవట్లేదు ఇంక హమ్ సగమే తిన్నా ఇంక మిగతాది పోవట్లే కూడా అసలు
కానీ కొంతమంది అయితే ఫుల్ తింటారు
అవును కొంతమంది బాగా ఇప్పుడు రీల్స్ల ఎట్లావు హలీమంటే పడి చచ్చిపోతారు అన్నట్టు దాని రీల్స్ పెట్టి హైప్ ఎట్లా తింటారో
ఇక్కడ కూడా షాప్స్ చాలా ఉన్నాయి మయిబాద్ లో కూడా ఫుల్ ఉన్నాయి షాప్స్ అంటే ఇట్ నంబర్ అఫ్ ఈ సైట్ సైడ్ బస్ స్టాండ్ సైడ్ కూడా ఉంది
ఎక్కడ సెంటర్ సెంటర్ అక్కడ అన్ని పెడతారు ఇ బాగా అమ్ముడు పోతు ఎవరు
హ్మ్మ్
ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత పెట్టార ఇగ
ఆహా పెట్టర్ ఈ వన్ మంతే ఇగా
హ
అదీ హెల్త్ కూడా మంచిది అది తినడం
మంచిగానే ఉంది ఘాటు గిట్ల అంత మంచి ఉందిలేగాని అంటే వేడి వేడిగా తింటే మన జలుబు దగ్గు గున్న టైమ్ లో అయితే మస్తుంటది ఇంకా కదా ఎందుకంటే మొత్తం పోతది ఇక
అవును స్పైసీ స్పైసీ ఉంటది బాగుంటది
ఆ మంచిగనే అనిపించింది తిన్న
అది డైలీ మళ్ళీ డైలీ కూడా తినలేము అది
ఆ అమ్మ పోదాం నాకు నేను ఇంతవరకు తినలే ఎప్పుడు అయితే నాకు తినాలనిపించింది
ఇళ్లలో పే అని చేస్తారు కదా
ఆహా
ఆ అంటే ముస్లిం మ్యారేజెస్ లో అయితే చేస్తారు కంపల్సరీ చేస్తారు అది
నిజమా
అది ఫస్ట్ అదే చేస్తారు
మా సైడ్ అట్లా ఆమ్ ఉండదు ఇగ
హమ్ అదే రుమాల్ రోటీ ఏం బిర్యానీ ఆ కీరు ఇదైతే కంపల్సరీ ఉంటది మ్యారేజెస్లలో
బాగదినచ్చు ఇష్ట మొచ్చినట్టు
ఆ
అ సైడ్ అట్లా ఏమిండదు సాంబార్ చికెన్ మటన్ అయితే కంపల్సరీ మటన్ బగారా ఇకో చికెన్ బిర్యానీ లాంటివి పెడతారు కొంచెం స్థోమత ఉన్న వాళ్ళ అయితే లేకపోతే చి చికెన్ మటన్ అయితే కంపల్సరీ ఇగ ఉంటంది ఐటలు ఎ అ మనిషిన కూరలు కూడా బాగుంటాయి మంచిగానే ఉంటాయి ఉ స్వీట్స్ ఇక స్వీట్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య అందరు ఇక డబల్కా మీట చేపిస్తారు
ఆహా
అవల్క మీ చేపిస్తారు లేకపోతే గులాబ్ జామ్న్ లేకపోతేనేమో మన హల్వా ఇలాంటి చేస్తారు అలా రవ్వతో చేస్తారు కదా నార్మల్
ఆహా అదా
ఏ సర బాగాా అంటారుద
ఆ అదే
సరంటద అంట బ ఎక్కువ వేసి మంచి జీడిపప్పు అభ వేస్త
ఉమ్ కొంతమంది అది కూడా చేస్తారు కదా స్వీట్ అన్నం
అదిస్త ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు ఇట్లా ఫెస్టివల్స్ వస్తాయి ఇక ఆ టైమ్ లో కూడా చేసుకుంటారుది నేను చేయలేమి ఏతేమి అని చేస్తాం ఇది వర ఇష్ అంత ఏంజయలి ఈసారి నా చెయాలనిపించింది తెలుసా అవి బొబ్బట్లు అంటే ఎక్కడ రీల్స్ చూసిన యూట్యూబ్ లో చూసిన అన్నీ అవే వస్తాన్నాయి ఆ వ అందరు చేస్తారు ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉ ఉంది కదా పప్పు ఉంటది కద మామూలుగా
ఆ
శనగపప్పు నానబెట్టి మంచిగా దాన్ని మిక్సీ బట్టి మళ్ళీ బెల్లం కొంచెం పాకంలాగా వసి ఆశనిగా పపనల్ళ వసి కలిపి పక్కకు పెట్టాలి ఇ ఆ పక్కకు పెట్టి మన చపాతి పిండిని లూజ లూజ్ గా కొంచెం కలుపుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వే బాగా జారిపోతుంది అట్లా కలుపుకోవాలి ఆ ముద్ద అందులో పెట్టి మొత్తం మన పరాటాలు ఎట్లా చేస్తాం
ఆ
సేమ్ ఇక అట్లనే ఇ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి గుండ్రంగా దానికి నెయ్యేసి కలవడమే కదా నాకు చేయాలనిపించింది
మా మమ్మీ కూడా అప్పుడప్పుడు చేస్తారు ఫ్రీ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు మా మమ్మీ కూడా చేస్తారు ఇంట్లో అది చేస్తారు పూర్ణాలు అవి ఉంటాయి కదా రౌండ్
అవునవును కానీ నేను తిననబ్బా. నాకు కొంచెం పంటి నొప్పు ఉంది స్వీట్స్ తినట్లే. అయ్యో అంటే ఒక బయిట్ ఓకే కానీ ఒక రెండు మూడు తినాలి అంటే ఇగా నా వల్ల కాదు. ఇగ పోదు అసల్ అందుగే నా పల్లోపావ్
అ
నొస్తాయి. అవును అంటే మనక ఏదో కూర్చుకున్నట్టు ఫీలింగ్ అయితదిగా. తినలేము ఇగా వాటర్ గూడా తాగలేము, అది తింటే స్వీటు. మీర్ అందుకే స్వీట్ స్వీట్స్ అన్ని మానేస్నా